హలో హలో వినబడుతుందా
విన్పి సజాపు ఇని ఎత్తాన
ఇల్ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్న తిన అను
తిన్నాను ఎల్ం ఐస్ క్రీమ్
ఎకర ఉ అన్నదిన్నా కొష
తిన్నావ ను తిన్నవా
ఆ అంతం చేసినాం ఇప్పుడే
ఏం కర్రీ
ఏం కరీయా చూపే మా వదిిన వేసుకొని వచ్చింది చికెన్ కర్రీ
అవునా
ఆ తిన్నావన్నా తిన్నావాను ఏంకరన్నాడి
మది చికెన్
చికెనా అందరు బాగున్నారు మరి
అన్నారు బాగున్నారు
ఉ ఊ ఇంకా
ఇంకా ఐ పి యల్ స్టార్ట్ ఐతుంది కదా
ఆ ఐ పి ఎల్ స్టార్ట్ ఐతుంది ఫస్ట్ మ్యాచ్ దేనికి దేనికో తెలుసా హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో